హాలో హాయ్ ఫ్రెండ్.
హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నావ్.
బావున్నాను మీరు ఎలా ఉన్నారు.
ఆ బావున్నా. ఆ తిన్నాను ఇప్పుడే మీర్ తిన్నారా. హలో
ఆ చెప్పు ఏం జేసున్నావ్
ఖాళీగానే ఉన్నా. ఖాళీగానే ఉన్నా నువ్వేం జెస్తున్నావ్.
నేను ఏం జేయలే ఇప్పుడే తిన్నాను.
ఉహు
మీర్ విన్నారా.
ఆ తిన్నాను నీ ఖాళీగా కూర్చో ఉన్నా.
ఆ ఏంటి వీకెండ్ ప్లాన్స్.
ఏమున్నాయ్ అలా బయటికి ఏళ్ళాలి షాపింగ్సు. అలా బయటికి ఏలసి తిరగాలీ వికెండన్ టే అండి కదా తిరగడం తిరగడం.
అంతే కదా ఉహ్
మీరేం బాన్ జేసున్నారు.
మేమేం ప్లాన్ జేయలేదు. ఈ రోజు ఖాళీనే రూమ్ లోనే తిన్నాము ఇప్పుడే.
ఉహ్
ఇంకా చూడాలి ఈవినింగ్ ఏమన్నా బయటికి వెళ్దే ఉందా లేదా అని
ఉహ్ ఏళ్ళాలనుకుంటే ఎక్కడికి ఏళ్లల్ అనుకుంటున్నారు. ఒకవేళ ఏళ్ళాలనుకుంన్
ఇక్కడున్ ఇక్కడ దగ్గరలో టెంపుల్స్ ఉన్నాయి పార్క్ ఉంది.
ఉహ్
ఇంకా బయటికి ఏళ్లాలంటే ఇక్కడ ట్రాఫికు ఆ ట్రాఫిక్ జూస్తే భయం ఆస్తుది. ఎలా బుద్ధి కూడా కాదు అసలు. చూద్దాం ఈవినింగ్ మూడన్ బట్టి వెళ్ళదు ఉందో లేదో చూడాలి.
ఏ షాలు
ఇంకేమి చెప్పాలి.
ఇంకేముంది చెప్పాలా నా దగ్గర ఏముంటాయండి విశేషాలు. మీ ఫ్యామిలీ ఎలా ఉంది.
బావున్నారు బావున్నారు అమ్మ ఫోన్ జేసిందా.
ఉహ్
అమ్మ ఫోన్ జేసిందా.
ఆ చేస్తార్ రోజూ జేసర్ మాట్లాడతారు. ఇంక్ నేను బయట ఉన్నాను. అందువల్ల రోజు చేస్తారు ఫోన్ జేస్తారు. మాట్లాడతారు హు ఇంట్లో విషయాల గురించి చెప్తారు.
ఆవు
మీరెక్కడున్నారు
నేను బయటే ఉన్నాను ఇంకా అమ్మ ఫోన్ చేసింది ఇందాక మాట్లాడాను మా అన్నయ్ మాట్లాడాడు నాన్న మాట్లాడాడు
మ్మ్
తిను ఎలా జరుగుతుంది కోచ్
ఆ బాగుంది బాగా జరుగుతుంది
అవునా దేని గురించి చెప్తున్నారు
ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఏఐ గురించి చెప్తున్నారు బాగా చెప్తున్నారు క్లాసెస్ బాగా జరుగుతుంటాయి
అవునా ఎస్. క్యు. ఎల్ జరిగిందా అయిపోయిందా
ఆ ఎస్. క్యూ. ఎల్ స్టార్ట్ చేసారు జరుగుతుంది
అవునా
మ్మ్
ఇంకేం చెప్తారు అదయిపోతే
ఇంకా మీరు ఆ ఇంకేముంది పైతాన్ అలానే చెప్తారు
అవునా
మీరు పార్క్ ఎల్ పార్క్ వెళ్లారనుకుంటున్నారు కదా పార్క్ ఎలా వుంద్ పార్క్ ఎలా ఉంటద్ధి చాలా అంటే అప్పుడు ఎలా
అంటే అక్కడ ఏముండదు జస్ట్ వాకింగ్ కి అది నడ్చేదానికి మాత్రమే ఉంటది అక్కడ ఏమి యానిమల్స్ వాటరు అలాగేమి ఉండవు జస్ట్ మనం నడిచే ఎల్లగలం ఆ అవును జస్ట్ వాక్ మ్మ్ బాంటది ఇక్కడ అంతా క్లైమేట్ ఉన్నట్టుండి చేంజ్ అయిపోయిద్ది అసలు
మ్మ్
ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు
ఆవు
ఇంకేంటి చెప్పాలి మీరుండే దగ్గర క్లైమేట్ ఎలా ఉంటది
ఆ పర్లేదు బానే ఉంటది ఒగ రోజు ఎండ వస్తది ఒగ రోజు వాన వస్తది ఆ అలా ఉంటది బాగుంటది చల్లగానే ఉంటది చల్లగా ఉంటది ఎప్పుడు కూల్గా నైట్ టైమ్ అయితే ఇంకా బాగుంటది
మీరు ఎస్. క్యు. ఎల్ నుంచి చెప్తే ఇప్పుడు నోట్స్లు ఏమైనా రాస్తున్నారా లేక పోతే వాళ్ళు పి. డి. ఎఫ్ పెడతారంటనా
ఆ మనకు అర్థమయడానికి నోట్స్ రాసుకుంటాం వాళ్ళు పి. డి. ఎఫ్ పెడతారు
అవునా
మ్మ్ మీరు మీరే మీరేం చేస్తుంటారు మీరేం చేస్తుంటారు
నేను కోచింగ్కి వెళ్తున్నాను పైతాన్ నేర్చుకుంటున్నాను అంటే టెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు అలాగ పైతన్ చెప్తారు లెన్ థర్టీ నుంచి ఎస్. క్యు. ఎల్ స్టార్ట్ చేస్తారు ర్ వన్ వరకు టూ క్లాసెస్ ఉంటాయి రోజుకి ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా మధ్యా దనం నుంచి ఖాళీయే
వీకెండ్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటది
ఏ ముంది కాళీగానే లేట్ గా లేస్తాం మార్నింగ్ మాములుగా క్లాస్కి వెళ్ళే టైం అయితే మార్నింగ్గే లేసేస్తాం లేచి ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి టైం సరిపోయిద్ది ఇంకా ఈవినింగ్ అంటావా ఇంకా పడుకుంటాం వన్ కలా వచ్చి తినేసి ఏంకా లేసాలా తిరుగుతాము ఇంకా అంతే అదే ఎంత అదే వీకెండ్స్ అయితే లేట్గా లేస్తాం ఒక్కోసారి టిఫిన్ తింటాం లేకపోతే అది కూడా లేదు ఒకసారి ఆఫ్టర్నూన్ తింటాం ఉ తినేసి కాస పడుకొని ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకుంటాం ఓపకుంటే ఈవినింగ్ ఏంటి ఒక ఒక రోజు పొంగలి ఒక రోజు దోస అ మండే దోశ పెడతారు అలాగే తాస్ డే ఇడ్లీ ఇంకా చ తి అలాగే చపాతి సేమయా ఉప్మా ఒక్కొక్క ఐటం ఒక్కొక్క రోజు పెడతారు వీక్లీ ఒక ఒక్కటి ఒక ఒకసార పెడతారు
ఆ
మీకు
మాకు అలానే ఉంటది ఒక రోజు నూడిల్స్ పెడతారు ఫ్రైడ్ రైస్ పెడతారు పొంగలి ఊ
ఇంకా న ఇంకా మాకైతే మాకైతే నైట్ టైమ్స్ ఆ ఇంకా మాకైతే నైట్ టైమ్స్ కూడా టిఫిన్ ఏ పెడతారు మాక్సమమ్ చపాతీ ఏ ఉంటది
ఆ
ప్రతి పేజీలో అలాగే ఉంటుందనుకుంటా
ఊ మీరు ఖాళీ టైమ్ లో ఏం చేస్తుంటారు
సాంగ్స్ వింటాను ఉంటే నువ్ చదుత సాంగ్స్ వింటా అలాగే ఏదనా బుక్ ఉంటే చదువుతా
ఊ అలాంటి బుక్స్ చవుతారు
ఎం
ఎలాంటి బుక్స్ చవుతారు ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ చదువుతారు
నేనా అంటే స్టోరీస్ అంటే ఇంగ్లీష్ స్టోరీస్ ఉంటాయి కదా
ఆ
అలాంటివి ఏదైనా ఎవరైనా ఆదర్స్ రాస్తారు కథలు ఊ ని అద తెలుగులో అయితే రామాయణం మహాభారతం అలా బుక్స్ ఉంటాయి కదా అది చదువుతాను
ఆ
ఇంకా మీరేం చేస్తాండ లీ లీజర్ టైమ్ లో ఖాళీగా దొరికినప్పుడు
నేను అంతే మూవీస్ కార్టూన్స్ మూవీస్ చూస్తాను ఆ కార్టూన్స్ చూస్తాను తెలియని ఆ
ఇంకా చిన్నపిల్లలు చూసినట్టు కార్టూన్ చూస్తారా
ఆ నాకు అవీ అలవాటు కార్టూన్స్ చూడ్డం
ఇంకా మాన్లేదా ఇంకా మాన్లేదా అంటున్నా ఇప్పుడు ఎలా జేస్తున్నావ్ మొ మొబైల్లో జేస్తున్నావా
ఆ మొబైల్ లో చూస్తాను ల్యాప్టాప్ లో జూస్తాను
అవునా
ఊమ్ చూస్తుంటాను కార్టూన్స్ చూస్తాను మూవీస్ చూస్తాను ఇంకా సాంగ్స్ ఇంటాను ఖాళి టైమ్ లో బుక్స్ చవుత
అవునా ఏం బుక్ చదువుతావ్
నేనా ఆ అది గూడా అంతే చిన్న చిన్న కార్టూన్స్ బుక్సే స్టోరీ బుక్స్ ఉ
ఇంకా అవి కాకుండా ఏమన్నా ఆథర్స్ రాసినవి కథలు అలా చదవచ్చు కదా కార్టూన్స్ కాకుండా
చిన్న చిన్న స్టోరీస్ అనమాట నీతి కథలు అయ్ ఉంటదిలా ఆ అలాంటి అయన్ జారత మోరల్ స్టోరీసు
ఆ నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు
ఆ మా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్ మి ఫ్యామిలీ మెంబర్స్
అందరూ బాగున్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది జాబ్ చేస్తున్నారు టెలికాలింగ్ లో ఇంక కొంతమంద్ దీ కోచింగ్ తీసుకుంటున్నారు, కొంతమంది జాబ్స్ సర్చింగ్ లో ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారు.
ఉ మా ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నారు ఆ జాబ్ చేస్తున్నారు జాబ్ కోసం సర్చింగ్ లో ఉన్నారు
అవునా ఎక్డైనా ఈ సిచ్యువేషన్ బట్టి జాబ్ కష్టంగానే ఉంది అసలు ఎంత నేర్చుకున్నా కూడా
అవును ఇప్పుడూ ఐటి జాబ్స్ దొరకడం చాలా కష్టంగానే ఉంది
అవును మన దగ్గర స్కిల్ ఉన్నా కూడా రాడానికి చాలా కష్టంగా ఉంది
ఊ డు సొసైటీ అంతా ఈ సోషల్ మీడియా మీద ఇట్ల మార్కెటింగ్స్ మీద వాటి మీద ఎళ్తుంది అందువల్ల జాబ్స్ రాడం చాల కష్టంగా ఉంది ఏ ఐ వచ్చేసింది
ఆ అవును
హూ
ఇంకా చాల ఉంది మనం ఆ స్కిల్ నేర్చుకొని బయటికెళ్ళి ఏం జేస్ నాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ అయిపోయే లోపలే ఇంగ తర్వాత ఫ్రెషర్ కింద కా కన్సిడర్ అవ్వరంట ట్వంటీ ట్వంటీ సెవెన్ వాళ్ళు ఒచ్చేస్తారు కదా
ఊ అవును నువ్వూ పండగలికి ఇంటకి ఎళ్లవ
వెళ్తా వినాయక చవితికి అలాగ వెళ్తా
ఎలా జరుపుకుంటారు మీరు పండుగలు
మా ఊర్లో అంటే సందుకు ఒక బొమ్మ పెడతరు అందరు మనీ ఏసుకోని బాగా గ్రాండ్ గా చేస్తారు వినాయక చవితి మీ ఊర్లో ఎలా జేస్తరు
మా ఊర్లో కూడా అలాగే కాకపోతే మేము వీధిల్లో బొమ్మలు పెడుతారు కదా అలాగేం పెట్టము ఇంట్లోనే పెడుతాము ఇంట్లోనే పెట్టి ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం వచ్చి చేసుకుంటాము ఇంకా ఆ రోజు ఆ గుడికి వెళ్ళి ఇంకా ఆ గ్ గుడిలో పూజ చేసుకుని అలా వస్తాము
ఆ
ఇంకా ఇంట్లోనే ఇంట్లో అన్ని పిండి వంటలు అవి ఇవి అన్నీ చేసుకొని ఇంట్లో
ఆ
చేస్తారు బాగా అమ్మ అమ్మ ఆ రోజు అన్ని వంట వస్తారు
అవునా ఇంకా అందరు వినాయక చవితి అంతే ఆ వంటలు చేసుకొని దేవుడికి
మ్ అంతే అంతే అలాగే చేస్
సరే నాకు కొంచెం వర్క్ ఉంది మళ్ళా తర్వాత చైనా
ఆ సరే
సరే మరి అయితే బాయ్
ఆ సరే మరి బాయ్
మ్